బావున్నావా అక్క
ఆ బాన్నా
ఏం చేస్తున్నావు తిన్నావా ఆ బావున్న
ఉమ్ తిన్నామా
ఏం చేస్తున్నావ్ మరి ఆ
పప్పన్నం చేసుకొని తిన్న
ఉహు హు
ఎక్కడికి పో హు ఇంట్లోనే ఉన్నా
హ్మ్మ్ ఏమక్క ఇంకా
ఏం లేదు చెప్పాలి
హ్ పండగస్తుంది మళ్ళ ఎక్కడికి బోతున్నారు
ఫెస్టివల్ కదా ఇంకెక్కడికి పోలేదు ఇంట్లోనే ఫెస్టివల్ చేసుకోవాలని
హ్మ్ మరి షాపింగ్ చేశావా
ఉమ్ చేసినాను
ఉహ్
మ్మ్ నువ్వు చేసినావా షాపింగ్ ఫెస్ట్
ఇంకా లేదక్క చేయాలి
అ
ఉమ్ మరి ఎక్కడికన్న టూర్ కందుకు వెళ్తున్నావా
ఆహా వెళ్ళలేదు
హ్ ఏ ఏమి
ఫెస్టివల్ ఉంది కదా అందుకోసం ఎక్కడికేళ్ళలేదు
ఆ అదే తర్వాత ఏమన్నా ప్లానింగ్ ఏమన్నా చేశారా అని ఎక్కడికన్నా టూర్ కానీ ఎక్కడికైన వెళ్ళడం అహ్
హు లేదు ఎక్కడికెళ్ళలేదు
ఉహ్
హ్
వాతావరణం ఎట్లుంది మరి అక్కడ చల్లగా ఉందా ఎండలేనా ఉహ్ మరి ఇంట్లోనే ఉంటావా బయట ఉంటవా
ఇంట్లోనే ఉంటా మాకీ బయిటా ఎక్కువ చెట్లు లేవు కావట్టి ఇంట్లోనే ఉంటా ఉహ్
మరి చెట్లు నాటాల్సిందే నీడోస్తుంది కదా బాగా పీస్ ఫుల్ గా కూడా ఉంటుంది చెట్లు ఉన్నాయి అంటేనా
ఉమ్ పెట్టినా చెట్లు వస్తాయి వర్షాకాలం అయితే బాగా వానలు పడుతుంటాయి కదా
అవునా
అప్పుడైతే నా పెట్టినా కూడా బాగా వస్తాయి చెట్లు ఇప్పుడు ఎండా కాలం రావు
రావు కాని చెట్లు ఉంటే కొంచెం చల్లదనంగా చల్లగా ఉంటుంది అందుకు అనేసి అట్లా ఇంకొన్ని రోజులు మళ్ళీ టౌన్లో చెట్లు అనేవి ఉండవు కదా అందుకు ఎండక్ కూడా ఎక్కువ వేడి అనిపిస్తుంది
అవును
కొంచెం చెట్లు ఆ యందుకు ఉన్నాయంటే కొంచెం చల్లగా ఉంటుంది గాలి పెడతావి బా ప్రశం శాంతంగా కూర్చోవచ్చు కూడా బయటోచ్చి చె
అవును పెట్టినాను చెట్లు కానీ ఇప్పుడు ఎండాకాలం కదా అంత బాగా పెరగడం లేదు అదే వానాకాలం అయితే బాగా వస్తాయి చెట్లు పెద్దగా
కాస్ ఏమేం చెట్లు పెట్టినావు మరికా
మామిడి చెట్లు పెట్టినాను ఆ జామ చెట్లు సీతాఫలం చెట్లు బెట్నా ఉహ్
మామూలుగా కొనుక్కొని వచ్చినవా ఎక్కడైనా ఒకటి తీసుకొచ్చి నాటినావా
లేదు విత్తనాలతోనే వేసినా నేరేడు చెట్టు బొప్పాయి చెట్లు అన్నీ పెట్టినా
ఉ పెరిగినాయి కానీ అంత పెద్దగా ఏమి లేవు చెట్లు మీడియం సైజు లో ఉన్నాయి
ఉ వాటర్ అందుకు బాగా కొడతావ్ ఉండు కొంచెం బాగా
ఊ పడతాను
గాని అట్లా వేస్త ఉండు
అవునా
ఎండలు ఎక్కువ తగిలిన కానీ అవి వాడిపోతాయ్ అనమాట అందుకు అనేసి చెక్క కాని ఏ అంటే చెక్క ఉంటుంది అంటే చెక్క అంటే మామూలు చెక్క కాదు ఎరువులలో చెక్క అనేది ఉంటుంది లేకపోతే ఆవు పేడ గాని అలా దొరికినా కాని అవి నీటిలోకి కలిపినా గానీ చెట్ల చెట్ల మొదట్లో వేసినా మంచిదే
అవునా నేను ఆవు పేడను ఎండబెట్టేసి బాగా ఆ ఎండిపోయిన తర్వాత బాగా క్రష్ చేసేసి
ఊ ని నీళ్ళల్లో కలిపి వేసినా నీళ్లలో కలిపి పి వేసినా ఒకటే లేదంటే మామూలుగా పొడి మాదిరి చల్లిన ఒక
ఊ మట్టిలో కలిపి వేస్తాను ఉ
కొంచెం మట్టి కూడా కొంచెం కొత్త మట్టి అనేది తెచ్చి వేసావంటే అది కూడా ఇంకా బాగుంటుంది
అవునా
హు ఏమో ఆక్క ఇంకా ఏం చేయలేదు అక్క
ఊ బొప్పాయి చెట్ల అయితే పెద్దగా అయినయా
ఆ ఇప్పుడు అవి బాగా మంచిది చుడు తింటే
ఏమి
ఇప్పుడు అవి తిన్నాగానీ మంచిది అంటున్న బొప్పాయి
అవునవును ఇంకా ఎండాకాలం కాబట్టి ఎక్కువ జ్యూస్లు తాగాలే ఊ ఫ్రూట్స్
ఉ వాటర్ అందుకు కొంచెం ఎనర్జీ ఫుడ్ తినడము
ఉ అవునా ఇంకా వాటర్ ఎక్కువ తాగలే తాగలేము అని అనిపి తే వాటర్ మిలన్, కర్బూజా
ఉ ఇలా అండి తీసుకో అందులో కొంచెం వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్టి పర్వాలేదు
అవును
అ
వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్ ఫ్రూట్స్ తీసుకుంటే మేలు వాటర్ తాగలేము అనిపిచినప్పుడు
ఆ ఇంకా ఇవి ఇప్పుడు ఇవి దొరుగుతవి ఏంటి తాటి గింజలు తాటి ముంజల అంటారు చూడు
అవును
ఇప్పుడు అవి బా దొరుకుతయి అవి తిన్నా మే అ బాడీకి హీట్ అనేది తగ్గిస్తు ది కొంచెం కూల్ గా ఉంటుంది వేడి అనేది తగ్గించి కొంచెం కూల్గా అవుతుంద అది జ్యూస్ చేసుకొని తాగినా కానీ హెల్త్ కి మంచిది తాటి ముంజలు కలకండ ఆ అందులోనే ఏమైనా కలబంద అలాంటివివి కూడా వేసుకొని తాగొచ్చంటరు కొన్ని పానుష షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ ఆడ్ చేసుకొని తాగొచ్చు ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అ వేసుకొని అది హెల్త్ కూడా మంచిది షుగర్ కీ అ ఏదైనా గణమైన సమస్యలున్నా తగ్గుతువి
మేము చెరుకు రసం తెచ్చుకొని తాగుతము బయట చేరుకు రసం
అవును చెరుకు రసం కూడా మే అంటరు కానీ పుదీనాకులు అయినా గానీ లేదంటే ఇవి తులసాకులయినా కానీ వాటర్ లో వేసుకొనైనా తాగొచ్చు నార్మల్ వాటర్ లో వేసుకునీ తులసాకులు గానీ పుదీనాకులు అది కూడా హెల్త్ కు మంచిదే ఇ క బాణల్లో అయితేనా వేసి ముందుగానే నీళ్ళు పట్టి అవి ఆకులు వేసి తాగొచ్చు ఇంకా
ఆ బ అవును బా కుండలో నీళ్ళైతేనే చల్లగా ఉ
ఉమ్ చల్లగా ఉంటాయి చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్ నీళ్ళ కన్నా కుండలో నీళ్లే పెట్టే చాన మంచిది కానీ తులసాకులు గాని ఇవి పుదీనాకులు గానీ వాటర్ లో వే అలానే బాణర్ లో వేసి నీళ్ళు పోసి తర్వాత మార్నింగ్ అయినా తాగిన హెల్త్ కి మంచిది అలా తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది
ఉవునా
ఉ
ఇంకా అవి ఒంటకి పనికిరావేమో అలా ఆకులన్నీ ఏస్త ఓన్లీ తాగడానికేనేమో
తాగడానికే ఏం వంట కంటే ఏం నార్మల్ గానే వాడు చి ఏముంది ఏం వేయలే కదా తులసాకులు పుజనాకులు క ఆగుయే కదా వేసేది ఏమి ఎక్కువ వేయవు కదా ఒకటి రెండు ఆకులు వేసుకుంటా వేస్తే చ్ నార్మల్గా అయితే రాగి రాగీ గులా చెంబు గానీ రాగి బాటిల్ లో గాని తాగుతే హెల్త్ కి మంచిది అంటారు నార్మల్ గ్లాసులు కన్నా బాటిల కన్నా
అవును
అవి అందుబాటులో లేనప్పుడు ఇలా కూడా తాగొచ్చు హెల్త్ కు మంచిది అందుకనేసి ఉ తులసాకులు లేదా పుదీనాకులు అవి మామూలుగా అయితే రాగి గ్లాసులు రాగి చొంబు రాగి అదే బాటిల్స్ రాగి బాటిల్స్ అవి ఉంటాయి కదా అందులో అందులో తాగుతే హెల్త్ కు మంచిది అంటరు ఏ సమస్య ఉన్నా తగ్గిపోతది బాగుంటుంది హెల్త్ కూడా అనేసి అవి అందుబాటులో లేనప్పుడు మనం బా లు ఉన్నాయి కాబట్టి అందులో ఆకులు వేసేనా చల్లగా ఉ అయి నీళ్ళలు కూడా తాగొచ్చు హెల్త్కి మంచిది అట్లా
మట్టి కుండలో నీళ్ళు తాగితనే మంచిది ఇంకా అలాంటి వాటికంటే ఉ
రాగి చెంబుతో తాగితే ఇంకా మంచిది చెంబు గాని గ్లాస్ గాని హెల్త్ కు ఏమున్నాగాని సమస్యలు అ తగ్గిపోతాయి కదా ఏదైన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడందుకు
సరే సరే
ఉమ్ ఒకసారి ట్రై చేసి చూడు
ఉ చేస్తా
ఎండలకాల కాబట్టి ఏం కాదు మంచిది తాగిన కానీ ఏదైనా జ్యూస్లో వేసుకున్నప్పుడు కూడా వేసుకొని తాగొచ్చు పుదీనాకులు అలా ఏమన్నా
మేము ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటాం వాటర్ ఎక్కువ ఇంకా గుండా ఇవన్నీ వాడమా
అవును
ఉ
ఉ
సరే ట్రై చేస్తా ఒకసారి
ఉ
అదే బా బాన కుండ కింద ఇసుక పోసి ఆ కుండ పెట్
ఉమ్ చలగ తడి గుడ్డ ఏమన్న చుట్టి దానికి కొంచెం వాటర్ పోసావంటే గుడ్డ చల్లగా ఉంటుంది ఇంకా చల్లగా ఉ టది
అవునా ఓకే
ఉ
ఇసారి ట్రై చేస్తా ఆగు
ఉ అ